హలో అండి ఎలా ఉన్నారు
బానే ఉన్నామండి మీరు ఎలా ఉన్నారు
నేను కూడా బానే ఉన్నానండి
అయినాయాండి పనులు
అయిపోయాయి అండి
ఈ రోజు ఎం వంటలు చేసుకున్నారండి మీ ఇంట్లో
మా ఇంట్లో ఈరోజు వంటలు ఏం చేయలేదండి
ఎందుకండి తిన్లేదా
నిన్న చేసిన కూరనే చాలా మిగిలిపోయింది అదే వేసుకొని తిన్నాము
ఏం కూర చేసుకున్నారండి నిన్న
చిక్కుడుకాయండి
చిక్కుడుగాయండి
ఆ
చిక్కుడగయా ఎం ఈ రోజు ఏం చేసుకోలేద మరి టిఫిన్ ఏం చేశారండి మార్నింగ్
టిఫిన్ అయితే క్యారె తో పోనీకణం చేసారు అదే తిన్నా
క్యారెట్ పోనీ కన్నామా
ఆ
మీకు చెయొచ్చా అండి క్యారెట్ పోన్ కన్నాం
ఏముందండి ఇవాళ నార్మల్ గా ఆ లెమన్ రైస్ ఎట్లా చేసుకుంటామో ఇది గుడా అంతే అక్కడ మనము లెమన్ వాడతాము ఇక్కడేమో క్యారెట్స్ వాడతమ్
ఉహ్మ్ ఉగాది పండగా చేసుకున్నారా అండి
చేసుకున్నానండి మీరు చేసుకున్నారా
కొన్నాం మొన్ననే
ఎలా చేసారు
చాలా బాగా చేసుకున్నామండి మేమైతే
ఎంత బాగా చేసుకున్నారా ప్రాసెస్ చెప్పండి ఎలా చేసుకున్నారు ఏమేం చేశారని
ఉగాది రోజు మేము మార్నింగ్ లేసాము బయట వాకిలి ఉడ్చుకోని మొ త్తం గడుక్కొని ముగ్గులు వేసుకుంటాం తర్వాత మార్నింగ్ మేమ్ నగర సంకీర్తనకోతం నగర సంకీస్తన అంటే స్వామి టెంపుల్ అంటే స సత్ త్యసాయిబాబా టెంపుల్క్కేళ్ళి మార్నింగ్ ఐదు గంటలకి అక్కడి నుండి వీధులల్ల తిరుగుతూ నగర సంకీర్తన చేస్తామండి భజన పాటలు పాడుకుంటూ
ఆహా
ఉమ్ స్వామి పాటలు పాడుకుంటు నగర సంకీర్తన చేస్తాం అదయిపోయిన తర్వాత స్వామి వారికి అభిషేకం చేస్తాం
ఉహ్మ్
అభిషేకమైన తర్వాత ఇంటికొచ్చేసి ఇంటి క్కడిగా దేవుళ అన్ని కడుక్కొని దీపాలు పెట్టుకున్నామండి ఇగ ఇంట్లో కూరడకుండా అవన్నీ ఉంటయి గదా అవన్నీ మంచిగా నీట్గా కడుక్కొని మళ్ళా బొట్లు పెట్టుకొని పూదిచ్చుకుంటమండి ఇగా ఫోటోలకి దేవుని ఫోటోలకు అన్నిటికి మంచిగా బొట్లు పెట్టేసుకొని నైవేద్యం చేసు కొని పెట్టుకుంటామండి నైవేద్యం పెట్టుకుంటాం ఫోటోలకి బూరెలు ఉన్ను ఉగాది పచ్చడి చేసుకుంటామండి
ఆహా
కొని బూరెలకు నైవేద్యం పెట్టుకుంటాం
బూరెలు ఎలా చేస్తారండి
బూరెలు శనగపప్పు ఉుడకబెట్టుకుంటామండి కుక్కర్లో శనగపప్పు ఒకా ఐదు విజిల్లు అచ్చే వరకు ఉడకబెట్టుకుంటాము
ఎంత అ శనగపప్పు
ఒక గ్లాస్ శనగపప్పుకి ఒక గ్లాస్ చెక్కెర వేస్తామండి
ఆహా
పప్పు ఉడికిన తర్వాత మెత్తగా ఉడికిన తర్వాత అందులోనే చెక్కెర వేస్తాము పప్పులోనే చెక్కెర వేసి మంచిగా గారిటత తోటి మెత్తగా చేస్తాం పప్పుని కు క్కర్ లోనే మంచిగ దగ్గరకిచ్చె దాకా ఉడకబెట్టుకున్న తర్వాత పై నుండి నెయ్య వేస్తామండి పప్పుల్నే
ఉహు
నెయ్యి వేసిన తర్వాత మంచిగ ఉడికినంక అందులో కొంచెం వీలాచిల పౌడర్ వేసుకుంటాము విలాచిల పౌడర్ వేసుకొనీ గోధమ పిండి పిస్సుక్కొని ప క్క పెట్టుకుంటాం ఒక అరగంట నానినా తర్వాత ఇగ ఇవి చేసుకుంటామండి బూరెలు
ఆహ్ హా
మంచిగా నెయ్యి వేసుకొని కాల్చుకుంటాము
మా
బూరెలు చేసుకొని ఇగ ఇంట్లో ఉన్న దేవుళ్ళకి నైవేద్యం పెట్టుకుంటమండి
ఉ ఉగాది పచ్చడి చేసుకున్నారా మరి
ఆ చేసుకున్నామండి చింతపండు నానబెట్టుకుంటాము ముందే చింతపండు నానబెట్టుకొని బెల్లం తురుముకుంటాము తురుముకున్న తర్వాత ఇగ చింతపండు మంచిగా నానినంక మెత్తగా తీసుకుంటామండి రసం తీస్తాము చింతపండు రసము తీసుకొని అందులోనే బెల్లం తరుగు వేస్తాము వేసి మామిడి ముక్కలు కట్ చేసుకుంటాము మామిడి ముక్కలు వేప పువ్వు అన్ని కట్ చేసుకొని వేసుకుంటామండి వేప పువు అన్ని కట్ చేసుకొని వేసుకున్న తర్వాత అందులోన కొంచెం కారము సాల్ట్ కొంచెము యాడ్ చేస్తమండి బ్లాంక్
ఆ
యాడ్ చేసుకొని దేవుని నైవేద్యం పెట్టుకుంటమండి ఉమ్
ఇంకా ఈరోజు ఏం కర్రి చేసారండి
కందిపప్పు చేసామండి
ఎట్ల చేసారండి
కందిపప్పు మామూలుగ కుక్కర్ లో ఉడకవెట్టుకోవడమే అండి ఉమ్ కుక్కర్ లో ఉడకబెట్టుకొని రెండు టమాటాలు వేసి ఎల్లిపాయ జీలకర్ర వేసి పక్కపోనీ పెట్టుకున్నామండి కరివేపాకు అన్ని వేసి మంచిగ ఉడికిన తర్వాత ఆవాలు జీలకర అన్ని వేసి తాలింపు పెట్టుకున్నాము ఇక్కడె ఇంక చెప్పండి
మరి ఇది పచ్చళ్లు పెట్టుకునే సీజన్ కదా మామిడికాయ పచ్చడ పెట్టు
ఇంకా పెట్టుకొలంది ఇప్పుడైతే పాచింత పండు పచ్చడ పెట్టుకున్నాము
అవునా మావిడికాయ పచ్చడ ఎలా పెట్టుకుంటరు
మామిడికాయ పచ్చడీ మామిడి కాయలు మనం దొడ్డు ముదిరిన కాయలు తెచ్చుకోవాలండి తెచ్చుకొని నీట్ గట్టిగా ఒక రెండు మూడు గంటలు బకెట్ లో వేసి నానబెట్టుకోవాలి కాయలని
ఉమ్
మంచి నానబెట్టుకుంటే గరుకుతనానికి వస్తాయి కాయలు నానబెట్టు కున్న తర్వాత అన్ని ముక్కలుగ కొట్టాలండి కొట్టి అవి మనము తరాజులో వేసి జోక్కోవాలి
హుమ్
జోక్కున్న తర్వాత మన ముక్కలు ఎన్ని కిలోలు అయితే అన్ని కిలోలు సాల్ట్ కారము మంచిగ జోక్కొని వేసుకోవాలండి ముక్కలల్లో ఆవపొడి మెంతి పొడి, జీలకర పొడి అన్ని వేసుకొని ముక్కలన్నీ కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇగ మనకెప్పు. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తాలింపు వేసుకోవచ్చు.
ఉమ్.
టెంపర అండీ
ఇంకా చింతకాయ పచ్చడి పెట్టాను అన్నారు కదా అదే ఎలా చేసారు
చింతకాయ పచ్చడి పండి మిర్పాకాయలు తెచ్చుకున్నామ అండి మేము పండూమీర కాయలు తెచ్చుకొని మంచిగా నీట్. కడుకొని వాటర్ ఆరేదాకా అరబెట్టుకుంనాము. మిర్చీని. ఆరా బెట్టుకొని అందులో కిలో పండుమిర్చి కి. ఒక పావు కిలో ఎల్లిపాయలు వేసామండి. ఎల్లిపాయలు వేసి మంచిగా గ్రైండర్ లో రుబ్బుకున్నాము. ఉప్పు కూడా మనకు సరిపడంతా పచ్చడిలో సరిపడంతా ఉప్పు వేసి. కొంచెం చింతపండు. వేసి మంచిగా మెత్తగా రుబ్బుకున్నామండి. మనకి ఎప్పుడు తినాలియనిపిస్తే అప్పుడు తాలింపు వేసుకోవచ్చు.
ఉమ్.
మీరు ఏమైనా చేస్తారా అండి కూరలు. ఏం కూరలు చేస్తారు మీరు.
టమాటా తోటకూర. ఆ ఆలాగడ్డ ఫ్రై.
ఉమ్ ఎపుడైనా చేశారా అండి ఆలాగడ్డ ఫ్రై.
చేసానండి.
చెప్తారా ప్రాసెస్ ఎలా చేస్తారో.
ఆలుగడ్డలు సరిపడా అన్నాన్ని ఉంటే అన్ని ఆలుగడ్డలు తీసుకొని. ఉమ్ వాటిని ఉన్న పొట్టును గిక్కోవాలి. సో గీకున్నాంక మంచిగా వాటిని వాష్ చేసి. నీట్ గా కట్ కట్ చేసుకోవాలి.
ఉమ్.
తర్వాత మిర్చి ఉంటే మిర్చి. కట్ చేసుకోవచ్చు ఆనియన్స్ ఆనియన్. కట్ చేసుకోవచ్చు. అన్ని కట్ చేసుకున్నాక కారవేపాకు.